ఆ హ
మ మన చెప్పుకొని రాసుంటా ఉన్నాడు అయబ నాద్దరు హింది సార్ వచ్చినళు క తనే కొట్టే హలో
ఏయాంక
ఎ ఏది ఆంంద్రలోలో అంటానే ఉన్నానా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది తంజోరు నాకు
ఆ
ఆ వినిపిస్తుందా
బయట అవచ్చు మాహడతా ఉండా
ఆహా ఆ పాపు చదువుతుందా హలో హలో
హలో
ఆ
ఆ ఆ ఏం బ్రో ఎలా ఉన్నారు
ఆ బాగున్నాను అక్క మీరు బాగున్నారా
ఆ ఆ బాగున్నాను
ఆ పాప స్కూల్ పిల్లలు బాగా చదువుకుంటున్నారా
ఆ ఆ చదువుకుంటున్నారు భోజనం భోన చేసారా ఉ ఉ ఉ లేదు లేదు అదు బ్రదరు ఇంకా
ఆ ఏం ఏం చేస్తున్నారు మీరు పిల్లల కోసం ము
పిల్లల కోసం బెండక య పులుసు
మా అమ్మ కూడా బండకా పులుసు చేసింది
ఆ ఆ ఆ రేపు శ్రీరామ్ నవం గది బ్రదర్ మీ ఊర్లో ఏమన్నా బాగుంటే
శ్రీరామను బాగా చేస్తారు మా మా ఊర్లో
అవునా ఇక్కడేం లేదు బ్రదర్ ఏదో గు దండం పెట్టుకున్నాము ఇంట్లో టెంకా గు ట్న్నా గుడి వెెళనామా
ఆ ఆ ఆ
ఆ
కాబట్టి మా ఊర్లో తొమ్మిది రోజులు చేస్తారు అక్క కా మా ఊరు తొమ్మిది రోజులు చేస్తారు చాలా బాగా చేస్తారు అంటే ఊర్లో ఒక ఆ నలభై ఇండ్లు ఉంటే
ఆ
నలభై ఇండ్లు అంత కలుసుకొని చాలా బాగా చేసుకుంటారు బజలు చేస్తారు కోలాటాలు వేస్తారు తరు అవునవును బజన చేస్తారు కొలాటాలు వేస్తారు అ ఆ అదేంత డోల్బట్టు కొన్ని పాటలు పాడి ఆ భజన్ బాగా వేస్తారు అవునవును డాన్స్ లే డ్యాన్స్ లు అనకూడదు భజన్ అనాల్ అనమ స్వామి వారికి చేస్తాము శ్రీరాముల వారికి అవును అవును
రు మీరు మ న్న వస్తాదా
వస్తదొస్తది అవున్ అవును అవును మాది కూడ వస్తది మాది కూడా వస్ చు మాది పర్ పట్టాభిషేకము అంటే లాస్ట్ త్రీ డేస్ ఏంటంటే స్వామివారికి కళ్యాణం చేస్తారు మ్యారేజు తర్వాత పట్టాభిషేకం చేస్తర్ తర్వాత వసంతాలు ఉం టయి
ఆ ఆ ఆ
త్రీ డేస్ లో అవునవునవును త్రీ డేస్ లో అప్పుడు మాది పట్టాభిషేకం వస్తుంది నాకు ఒక ఐదు ఇండ్లు కలుపుకొని చేస్ టరు లాస్ట్ త్రీ డేస్ లో అయితే బాగా మావోలు డోల్ పెట్టి ఆ మరి అంటే మా బ్యాండ్ మ్యాలం పెట్టేసి బాగా స్వామి వారికి బాగా ఘనకార్యంగా చేస్తారూ సో అప్పుడంతా బయట ఊర్లుంచి కూడ వచ్ చాలా మందీ వస్తారన్మాట సందర్శించడానికీ
ఆహా
చాలా బాగుంటుంది అక్క మీ ఊర్లో కూడ చేస్ తర ఇలాగ
మా ఊర్లో చేరు తమ్ముడు ఏదో ఇంట్లో టెంకాయ కొట్టుకున్నామా ది గుడి పోయినా అని ఉ టరు ఇక్కడ రాములవారి గుడి దగ్ నగర్ లో ఏం లేదూ తిరుపతిలో ఉంది తిరుపతిలో బానే చేస్తారు ఉత్సవాలు మాద్
ఓకే ఆహా హా మీ తిరుపతా ఓకే ఓకే పర్వాలేదులెండి ఉ హు మాది ఇక్కడే అండి ఈ పక్క ఔనవును కాళాస్తర్ దగ్గర
ఊ
అక్కడా
త్రులో శివరాత్రికి బాగ ఉత్సవాల్ జరుగుతాయంట కదా
ఔనవునవును శ్రీకాళహస్తిలో ఉచ్చవాల్ చాలా బా జరుగుతాయి అక్కడ దేవుడి పెళ్ళి అని చెప్పేసి స్వామివారికి అక్కడ చేసుకుంటారు
ఆ ఆ
ఆ ఆ అన్మాట
ఊ మీకు పొలం ఉందా తమ్ముడూ
మాకు పొలం ఉండే మాక్ పు పండిస్తార్ మేం వరి పండిచ్ ష్నామక్క ఈ సారి
ఆ ఆ అ
వరి పండిచ్చినాము ఒక రెండెకరాల వరకూ భూమి పెట్నాము పర్వాలేదు ఒక యాభై బస్తాల వరక్ డైనాయి ఒక నలభై బస్ తాలు మేము వే అమ్మే కీ ఒక పది బస్తాలెత్తిపెట్టుకున్నామూ అవి వ ఇంకా పది బస్తాలు మిల్లుకు తోలినాం అంట మేం ఈం తెచ్చుకుంటాము మా అక్కోళ్ళు తిరుప్తి లో ఉన్నారు వాళ్ళకి గూడా బియ్యమిచ్చు పంపిచాలీ
ఆఁ
అది కూడా చేస్తాము ఇప్పుడు వెజిటబుల్స్ పోయినాము ఈరోజు సంత ఇక్కడ హలో హలో హలో హలో హలో హలో హలో